హలో
హలో
హలో ఏం చేస్తున్నారండి
ఏం లేదండి లంచ్ అయిపోయింది హలో మ్మ్ లంచ్ అయిపోయింది ఉన్నామండి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారండి
మాది గూడా లంచ్ అయిందండి ంచి అయిపోయింది ఇక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నామండి ఆ
ఉగాది ఉంది కదండి ముందచ్చ పండుగలకు ఏమైనా వెళ్తారా వెళ్తారా ఎక్కడికి వెళ్తారండి టెంపుల్ కి
ఆ దగ్గర పట్ల టెంపుల్ ఉంటే అటువకి వెళ్తాం దాదాపు రామాలయ
మీకు రాముడంటే ఇష్టమాండి
చాలా బాగుందంట దేవుని ఆ పిల్లలకు బాగా ఇష్టం
ఊహు అవునా అండి మీ కాడ ఎక్కడ రామ్మా అ మీక్కడ రామయణం ఆ గింటా మీ ఊల్లో సీ రామాయణం అంటే శ్రీరామునిది టెంపుల్ ఉందా అండి
ఉన్నది ఉన్నదండి
అంటే మరి ఆ రోజు రామాయణం గురించి చెప్తారా టెంపుల్ లో
ఉకూక ఓ ఐదు రోజులు రావడమే
ఊహు
కొన్ని నీళ్లు తాగుత నేను
అవునా అండీ
అవునండి
అహ మీర్ రండి ఇత్తాం అండి రామ పే రాముని భార్య పెళ్లి జరుగుతుంది కదా తలంబ్రాలు పడితయి కదా ఇగ నువ్ ఉండుగా పండగలకి వాటికి వీటికి వెళ్తూనే ఉంటాం
ఇగ అందరికి చెప్పింది ఉగాదికి టెంపుల్కి వెళ్తారా
ఆ ఉగాది కూడా వెళ్తాం మేము పక్కన దగ్గరలో ఉన్న టెంపుల్ శివాలయం ఇట్లా అట్లా వెళ్తాం దర్శనం చేసుకుంటాం ఆ దగ్గరే ఉంది మాకు చాలా బాగా చేస్తరు అన్ని ఫెస్టివల్స్ కి
ఊహు
ఊ మీరెల్తరాండి
కాకుంటే
ఫెస్టివల్
కదు
ఊ
అ చాలా బాగానే
ఉన్న అండీ శ్రీరాముకి పానకం ఫేమస్ అనుకుంటా అండి భద్రాచచలంల బాగా చేస్తారని విన్నాను నేను
బా చేస్తారండీ ఊ అబ్బ వెళ్తామండి ప్రతి ఇయర్ వెళ్తాం
ఓకే బాగుంటుందంట టెంపులు
చాల బాగుంటుందండి మళ్ళీ మళ
ఇంకా ఎట్లా ఉంటుందండి రోజు ఆ స రో బజార్ ల గాని పిల్లల చదువు గాని ఎట్లా ఉంటుందండి హలో హలో హలో త్రీ మినిట్స్ ఏ వుంది త్రీ మినిట్స్ ఏ వుంది మాట్లాడు హలో హలో ఆహా హలో హలో హలో వినిపిస్తలేదండి హలో